హలో
హలో
ఆ హలో చెప్పండి
ఖాళీగా ఉన్నారండి
ఆ కాలిగనే ఉన్నావండి
అవున
ఉమ్
ఉన్నారండి
ఏం లేదండి ఒన్ టీ తెరు పెట్టి సాంగ్స్ ఇంటున్నాం
సాంగ్స్ ఇంటున్నారా
ఉమ్
ఏం సాంగ్స్ అండి
ఇదే మన పల్లె సాంగ్స్
తిన్నారా ఒక్క నే ఒక్కదానివే ఇంటున్నావా మమ్మీ వాళ్ ఇట్లా ఆ
ఆ మమ్మీ వాళ్ళు ఉన్నరు చుట్టాలు ఉన్నరు
ఆ అవునా ఎందుక్ కానీ ఏమన్నా విశేషమా మీక్
అవునండి మేము వెళ్ళ ము పండగ వెట్టుకున్నాం
అవునా
ఉమ్
ఆహా అయిపోయిందామరీ ఉన్నదా ఇంకా
ఆయ నిన్ననే అయిపోయిందండి
అవునా
ఉమ్ ఇగా ఇగ మిగిలింది తినిపోవాలని ఉంచినం
తిని పోవడానికే వచ్చిరా
ఉమ్ ఆ చాలా మంది వచ్చి రండి
ఉ ఉ జరిగిందా మరి ఉ ఎన్ని రోజ్లు జరుగుతుదండి ఇప్పుడు ఎల్లమ్మ పండగ అంటే ఏం చేస్తరు ఎట్ల జరుగుతది అది
ఎట్లా జరుగుతదంటె మన ఇంట్లో పుట్ట పెరుగుతది చిన్నపాటిది పుట్ట పెరుగుతే దాన్ని అయ్యగారికాడిగిపోయి ఎప్పుడు చేయాల అన్ని అడిగి వస్తారు
ఆ
అడిగొచ్చి ఊ పుట్ట బంగారం అంటే ఆమెకు ఒక పుట్ట పెరుగుతది కదా
ఆ పెరుగుతది అట
ఆ ఆ బంగారం అంటే పుట్టంను పుట్ట అంటారు కదా పాము పుట్ట ఇలా అంటారు కదా
ఆ అంటే ఎల్లమ్మ అంటే ఇట్లా పామ్ అంటే ఇట్లా మొత్తం పుట్టమట్టిలాగా మ వస్తది కదా రెడ్ గా మట్టి
ఆ ఆ మట్టిని తెచ్చి ఇంట్లో అల కాలే అ వా పు పెరిగిన కాడ ఇంట్లో అలికి గద్దెయ్యాలి
ఆ మా దగ్గర ఎట్లా చేస్తారంటే మా దగ్గర ఎట్లా ఉంటందంటే ఆ ఫస్ట్ ఇ ఇట్లా ఏదో పుట్టలాగా అట్లా మొలుత్తదట రియల్ ఎ అది కూడా
ఆ అవునండి
ఆ అట్లా మొలిశిన తర్వాతకి వాళ్ళు చేసుకోకపోతే ఇంకెక్కువ అవుతదట అది ఇట్లా మెద్దగా పెద్దగా అంటే మొత్తం ఇట్లా త్తుగా వస్తదాట మట్టి నాంటిది అంటే పైకి మనం కుప్ప పోసినట్టు అట్ల త్తే ఏగ దాన్ని పట్టిచుకోకపోతే ఇంకె ఎ క్కువైత అంటగలోచ్చి కతం ఇగ జరాలో ఏదో క్కడైత ఉంటే ఇగ దేవుళ్ళ కాడికి పోయి అడుక్కుంటారట కదా అది రియలేనా
ఆ ఆ డియలే అండి తే ఇగ పండగ చెయ్యాలి అంటే ఇగా తెచ్చి మన మేకం మేకన్ దెచ్చి కోసి ఇగ మన చుట్టాలని మన దగ్గర దగ్గరోళ్లను పిలుసుకొని చేస్తాం
ఆ మా దగ్గర ఎట్లా జరుగుతది అంటే అట్లా చేసిన తర్వాతకి దేవుళ్ళకడిగిపోతారు పోయి వచ్చినంక అడుగుతారు అన్నట్టు ఇట్లా చేసి కోవాలే మీరు మీ ఇంట్ల బాగా అట్ల అయితది మళ్ళా ఇల్లు మొత్తం బాకుతది అంత ఘోరంగా ఉంటుంది దేవుడు మొ మొత్తం గాయి గాయి ఎత్తడు మీకు అని చెప్తారట
అ అవునండి అది నిజమే
అట్లు ఉంటది కదా అట్లా అంటే ఇగ మా దగ్గర అట్ల ఉంటది అట్లుంటే ఇగ తర్వాతకి డబ్బులు ఉన్నప్పు ఇప్పుడు ఇగ పనికెళ్తారు కదా మా ఊరు పల్లటూరే ఇగ బాగా పల్లెటూరు
అ మాది కూడా పల్లెటూరే అండి
మీది పల్లెటురేనా మాది పల్లెటూరే బాగా పల్లెటూరు గ కొన్ని కొన్ని తెలుసు కాని కొన్ని కొన్ని తెలివదు నాకు అట్లా అంటే మా చు తలలి ఇట్లా ఒకళకి అట్లా అయిందన్నట్టు ఎత్తేమ్ పెద్ద పుట్ట అది పెద్దగా అయి ఉంది పెద్దగా అయ్ తే కతం వాళ్ళు ఏమ్ చేసిరు ఆ పనికి పని పోయి డబ్బులన్నీ తయారు చేసుకొని దేవున్ని చేసుకున్నారు ఎట్లా చేస్ కున్నారంటే ఇక ఫస్ట్ వీళ్ళని వాళ్ళని వెళ్తారు కదా వాళ్ళని ఏమంట్రూ ఒంగోళ్లు ఆ వొగోళ్లు ఒగ్గోలుల్
ఆహా వోగ్గోలని పిలుస్తారా మాది పట్నం లేదండి జెస్ నార్మల్నే ఇంట్లో
అవునా మా దగ్గిర మాకు తెలిసిన వాళ్ మా ఆడబిడ్డ వాళ్ళు అట్లా చేసింరాన్నట్లు అన్నట్టు నాకు కూడా ఎక్కువ తెల్వదులే. కానీ అట్లా అట్లా పోతనని నిలత్తది కదా అన్నటు నేను వ తిటు పోతా ఉంటి తేలా ఉంటా మనకి ఏం తెలవదు కదా ఐతే పోయినా పో వాళ్ళు తీసుకొచ్చిన తర్వాతకి ఆ పుట్ట అంటే ఇల్లా అంతాగా అది నీట్ గా సద్ది అవన్నీ యేసి ఆ ఫస్ట్ తూ పుట్ట బంగారానికి పోతారట ట్ట బంగారంగా పోయి తేచ్ నంకు గద్దె యేత్తరట దానికి సేమ్ గద్దెలాగేసి వాళ్ళు ఇంకేన్ ద్దేసి ఇక అన్ని చేసిన తర్వాత గద్దేసి మళ్ళా తర్వాతకి అదేవ సేవ తీసుకుంటురు. అంటే దేవునికి శావదీసిరు అంటే ఎట్లా అంటే ఏమడాల రాజన్నక్ ఊ ఉషది ఇతారట అంటే తీసిరు వాళ్ళు పీతనే వి క్షణ అది యేసిన తర్వాతకే వేరే అంటే అల్లా అంటే ఇప్పుడు ఎల్లమ్మ వాళ్ళ డాడీ ఆట ఆయన నానాట ఇప్పుడు రాజన్న అయితే తీశీరు తీసిన తర్వాతకి ఆ అంటే ఊరు మొత్తం ఇట్లా తిరుగుతారు అన్నట్టు బోడ్ డ్రైవ్ కాడకి కాని ఇ లా హనుమాన్ టెపుల్ క అడికి అలా పోయి కొబ్బరికాయ కొట్టి కూర్రయ దగ్గర కొబ్బరికాయ కొడతారు మా కూసమ దగ్గర కొబ్బరికాయ కొడతారు అట్లా కొట్టి ఇక సేవ తీసుకున్న తర్వాతకి ఇక పుట్ట బంగారానికి పోతారు అన్నట్టు ఇప్పుడు నువ్వు అన్నట్టే పుట్ట బంగారానికి పోయరు పోయిన తర్వాతికి ఏ ఆడ అయిపోయినాక హ ఇజ్జత్ తీసిర్రు గద్దిష్ విన తర్వాతకి మళ్ళా ఇట్లు అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బట్టలు పెట్టాలన్నమాట ఇంటి వాళ్ళకి ఉంటారు కదా
హమ్
అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టారు మీరు ఎట్లా చేసారు
మేము కూడా సేమ్ అండి మీరు చెప్పినట్టే చేసాం
అవునా ఎట్లా అంటే అ ఏట్లా ఎట్లా చేసరా
ఎట్లా అంటే ఇక ఆ సేమ్ అండి నువ్వు చెప్పినట్టే మేము అలానే చేస్తాం సం
మాకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అట్లా చేసిళ్ళు వున్నట్టు మా వాళ్ళు వేరే అన్నట్టు ఈ వరుసగా ఆడబిడ్డ అయ అళ్ళకింటి పోయినం అన్నట్టు పెట్టిరు వాళ్ళు అట్లా పెట్టిన తర్వాతకి హమ్ అట్ల పెట్టేషేరు ఆ బట్టలు ఇట్లా పెట్టి మగ తర్వాతకి దాన్న ఇదో వెండిది ఇట్లా వెండి గాజులాగా ఉంటది అది అమ్మ వాళ్ళదివాల అది పెట్టి మళ్ళా దాన్ని ఎంచుకున్న పెడుతారట ఇన్న రాగిదొ ఏదో ఏస్తారట అది విట్టేరు అది విట్ పెట్టి బట్టలు పెట్టి మళ్ళీ తర్వాతకి దేవుడు వచ్చింది అన్నట్టు అంటే ఆ ఇల్లమ్మ పుట్టవుళ తంట్రినే ఎప్పుడు రాలేదట అది పెట్టేటప్పుడే ఇల్లమ్మ దేవుడు వచ్చింది అప్పుడు అంతా చికాకు చేసేదట ఈ అవన్నీ పెట్టిన తరువాతికి కి దేవుడ్ వచ్చిండు ఏ దేవుడు వచ్చి చెప్ పినీ చెప్పినక్కా మళ్ తర్వాతకి ఆ దేవుడుొచ్చి అందరికి అంటే ఎట్లా ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అన్నది చెప్పింది దేవుడుొచ్చి. అది కాదు అయిపోయినాక ఇక్కడ ఎట్లా జరిగింది
మాది కూడా అలానే జరిగిందండి ఆస్లీ మా ఇంట్లో జరిగినట్టే చెప్ చెప్పారు
అవునా
ఆ
ఉహ ఎట్లా మీ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా వాళ్ళు బట్టలు పెట్టారా మీకు.
ఆ పెట్టారండి అమ్మమ్మ వాళ్ళు చిన్నమ్మమ్మ వాళ్ళు
అందరు పెడుతు ర మీదాన్లో
ఆ మా దాంట్లో అందరు పెడతారండి
అంటే మీ వాల్ళ కూడా పెట్టరా మీకు కూడా పెడతారా
ఆ మాకు కూడా పెడతారు ఇట్లా మేన మామూలు గిన ఉంటారు కదా అమ్మ తరపు నుంచి వెళ్ళి. ఇంక వాళ్ళు కూడా పెట్టారు
అవునా
ఆ బాగా జరిగిందండి అ
అవునా
ఆ మాకున్నారండి
అ తర్వాత మేకని కూస జడిత ఇచ్చింది అన్నట్టు జడితి ఆలయం మొక్కి జడి
మాది జ జరితచ్చినాక మేము ఆ ఏపాకులా పం. పండుకో పెడతాం పడుకుంటది ఒక పది నిమిషాలు.
అంటే ఏ పాకుంన్నా
ఏ పాకులే
ఆహా పన్నాంకా
పన్నాంక ఇక లేస్తుద ఆమె ఎళ్ళమ్మా ఉన్నావాని అంటే లేచూ చుస్తుది.
ఆ
ఇక అప్పుడు బయటికి అన్న కోసి బయటికి తీసుకొచ్చి ఇక దాన్ని వండేస్తుంది ఇక వండేసి.
ఆ కాదు మే ఇప్పుడు మేకనే అటుగుతుందా అంటే జడత అంటే ఇ అటు ఇటు ఊపుతుంది కదా
ఉ ఒళ్ళు మొత్తం జీలకరిస్తుది ఇట్లా మనం భయపడ్డప్పుడు అవుతుది కదా.
ఆ
ఒకటిలి ఇస్తది
ఆ
ఆ అట్లా ఇంగానే ఇ పడుకోబెడతాం మేము పడుకోబెడతాం పడుకోబెట్టిన తర్వాతకి గవు మీద మొత్తం ఏబాకులు అనేది కపుతాం.
ఆ
తప్పినాక ఒక పది నిమిషాలు మేము బయట ఉంటాం ఒక్కటి ఇంట్లో ఉంటది.
ఆ
మ్మ్ ఇగొమల్ల పోయి ఇగ ఎవరన్న ఒక్కరు పెద్దలు పోయి ఆ ఎల్లమ్మ ఉన్నావా అనంటే ఉ అంటే లేసి చూచ్స్తదిగా
హు హు అయితే అది చూడకపోతే లేన త్త
ఆ చూడకపో లేన టు మన ఇంట్లో ఉన్నది అంటే నిన్న లేచి చూస్తది
అవునా
ఆవు
ఉహూ లేేకపోతే అది చూడదిగా
హ చూడదు
ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరిగిందంటే. మా ఆడబిడ్డొల్లింటికాడ, దాన్ని అంటే అట్లా ఏం పండపెట్టలేదు, ఉట్టేనే గుడి ముందు గుడి కట్టారండి. అడ దానికి ఇట్లా గుడి గట్టి, ఆ నువ్వు ఉన్నావంటే జడి తీయాలవడ్ అంటే అది ఈ ఒళ్ళు మొత్తం ఇట్లా పులకరించి తిననట్టు ఇప్పుడు నువ్వు చెప్పినట్టే సేమ్ అట్లనే ఇగ అట్లా జరిగిందన్నట్లు అట్లా బాగా అంటే ఇగ ఉన్నది అనంటే అది ఉంటేనైతే నువ్వు జరిపియ్యాల అది ఇది అం అమ్మవారుకు ఇచ్చింది ఇగ ఇచ్చిందిం అదైనా ఇయ్యలేదు దు కొంచెం లేట్ చేసి కేదో తప్
మాకు మాకు తొందరగానే ఇచ్చేసింది మేము అట్లా పొంగనే ఆమె మూడు ఫస్ట్ స్నానం బోసుడుతోనే ఇచ్చింది తర్వాత మళ్ళీ ఆ బొట్లు పెట్నం. మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి, బొట్లు ఇట్ల అన్నీ బే. ఇందాక మళ్లీ ఇచ్చింది మా ఇంట్లో మూడు సార్లు ఇచ్చిందామే జరిత
అవునా అంటే ప్రతి సంవత్సరం చేయాలనా
ఉ వు మనం పెట్టుకున్నంత, ఇప్పుడు మూడు సంవత్సరాలు చెప్ అంటే ఫస్ట్ పెట్టుకునేటప్పుడు, మూడు సంవత్సరాలేమో పెట్టుకోవాలి వరుసగా.
ఆ
త ఐదు నెల్లకు ఒకసారి, మూడు నెల్లకు ఒకసారి, ఆరు నెల్లకు ఒకసారి పెట్టుకోవాల. ఎవరి ఇష్టం వాళ్లది
అవునా
హు
మ్మ్ అట్లయితే బానే ఉంటంది. అంటే ఎవరి ఇష్టం వాళ్లంటే నువ్వు మూడు సంవత్సరాలు, పెట్టిరు మీరు ఈసారి మల్ల ఐదు సంవత్సరాలక.
ఉ మల్ మల్ ఇలా ఐదు సంవత్సరాలకి ఆ ఐదు పూర్తి కావాలి
అంటే ఐదు మొత్తం పూర్తింగా పెట్టుకోవాలి మాఆడిబిడ్డలైత్ ఏదో తక్కువ చేసిర్ అంట చాలా వరకు జీడత ఇయలేదు ఇయకపోతే లాస్ట్ టైమ్లా ఇగ అది ఇది అనంగ ఇచ్చింది ఇగ ఉ అట్లా ఘోరంగా
టస్కింగ్ అవునం